అ
వా
ఆ బాగున్నా బాగున్నా తిన్నార
ఆ తిన్నామండి మీరే
తిన్నమండడి ఎం తన్నారుారు
ఏముండి
ఆ
చికెన్ బిర్యానీ
బాగుంది బాగా చేసార అండి
బాగాలేదు వేస్ట్ తినాలి అంటే తినాలి అంతే
మాకు చికెన్ చపాతి పెట్టినారండి
వావ్ నా ఫేవరేట్ ఫుడ్
అవునా మీకు చపాతి అంటె ఇష్టమా
కానీ పీజీస్ లో పీజీస్ లో బాగా చేయరు కదండి చపాతి
హ్మ్ అంతేలేండి ఏం చేస్తూ అండి సెకండ్ సాటర్డే సండే టూ డేస్
ఆ ఆలోచిస్తున్నానండి
ఏం చేయలేదా టూ డేస్
ఏం చేస్తాము మూవీస్ చూస
ఆ మేము ఈరోజు గుడికెళ్ళేసి వచ్చామండి
అవునా ఏ గుడికండి
బోయికండ గంగమ్మ పల్లి గుడికి
ఆ
దర్శనం బాగా జరిగింది ఆ గుడి బాగుంది ఏమంటే ఈ రోజు అది కాక వీకెండ్ కదా సండే కదా చాలా మంది వచ్చారు అన్న మాట ఆ దర్శనానికి టైం పట్టింది మాకు ఎక్కువ మంది ఉండిన్నారు హ్మ హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది ఆ ఫార్టీ ఫైవ్ మనిట్సే పట్టింది మాకి దర్శనానికి హామ్
ఆ అ అంత పట్టిందండి అంటే క్యూ ఉంటారు కదా దర్శనానికి
ఆ
మళ్ళీ దర్శనానికి కూడా మళ్ళీ అదే స్పెషల్ స్పెషల్ దర్శనం అని వేరే ఉంది మళ్ళీ ఫ్రీ దర్శనం అనీ ఉంది మమైతే ఫ్రీ దర్శనంలోకి పోయినామండి స్పెషల్ దర్శనం అంటే ఇంకా డబ్బులు కట్టాలా ఉ ఏంటో దేవునికి చూసుకున్నా కూడా మళ్ళీ స్పెషల్ దర్శనం అంట ఫ్రీ దర్శనం అంట ఆ అందరూ సమానమే కదా ఇట్లా ఎందుకు చూడట్లేదు ఎక్కడ పోయిన అంతే ఇప్పుడు తిరుమలాలో కూడా అంతే
ఆ తిరుమలలో
అంటే ఎవరైనా అందరూ ఈక్వలే కదా దేవుడికి చూడ్డం దర్శనం చూసుకోవడం కానీ ఎవరికైనా ఉంటుంది కదా ఆ మళ్ళీ స్పెషల్ దర్శనం అంట ఫ్రీ దర్శనం వాళ్ళకేమో ఫ్రీ దర్శనం ఎక్కువ సేపు జరుగుతుంది స్పెషల్ దర్శనం వాళ్ళు ఏమో తొందరగా అవుతాది
హ్మ్
హ్మ్ ఇంకా అట్లే వచ్చేటప్పుడు మేము ఆ అది బారా మసాలా ఉంటుంది కదా అంటే వచ్చేటప్పుడు తింటారు తినుకుంటా అట్లే వచ్చినాం మేము
బయట ఫుడ్ అంటే ఇష్టమా మీకు
బయట ఫుడ్ అంటే ఎక్కువ తినమండి బయట పీజీలోనే తింటాము ఇంకా ఇంటికి వెళ్తే బాగా తినాలి ఉ అంటే బా అంటే వెయిట్ పెరిగే టిప్స్ ఏమన్నా ఉంటాయా అండి మీతో
మ్మ్
వెయిట్ పెరిగే టిప్స్ పె చెప్పండి
అత్తా వర్
వెయిట్ పెరిగే టిప్స్ ఏమనా ఉన్నాయయా అంటునా
ఆహా
ఏం అండీ ఏం తెలీదు
అహ తె ఎ సరికి వినిపేడంద
అ వెయయిట్ పెరిగ చిప్స అన్ని
వెయిట్ ఆ
ఆహా
వెయిట్ గురించి మాట్లాడుతున్నారా అండి
అదే ఎట్లా పెరగాల చెప్పండి అంటన్నా ఏం తినాలా అనేసి
నిలం పడుకోడవంగా అదే అండి ఇం వెయిట్ పెరిగాళ అండి
అట్ల అయితే పెరుగుతానండి నేను అట్లయితే అతే అసలు కావట్లేదండి లే
డ ఉండదుకుదా
ఆ అంటే పీజీలో రాకుడా ముందు బానే ఉన్నావండి ఇంకా పీజీ ఫుడ్ తెలిసి ఆ పిజ ఫుడ్ సరిగా పడక అందరు బకకి అయిపోతన అన్నమాట ఇంకా పేరెంట్స్ అంటే ఎక్కు ఎక్కువ డేస్ కి వెళ్తాం కదా ఇంటికి అంటే వల్ తిడతననిడి వాటర్ తింటన్నారా లేదా ఏం ఫీజ లో ఫుడ్ పెడతున్నారా లేదా అనేసి హ అంతే
ఉ
ఉ హ
ఇంకేంటండి విశేషాలు చెప్పాలి ఆ అదే కాలేజ్ లో ఫెస్టివల్ మీకు కాలేజ్ ఫెస్టివ అదే యాక్స్పో జరుగుతుంది అని విన్నాండి డ్రెస్సులు కొనేసరా అప్పుడే
ఆహా ఏ
ఏమండి ఇంకా కొండేదా
ఉహు
ఐ థింక్ మేబి వన్ అంటే వన్ వీక్ వన్ వీకే ఉంది అనుకుంటున్నాను నేనైతే
ఆవు
ఉ ఇంకా ప్లాన్ చేసుకోలేదా ఏంటి అనేసి
ఉ
ఇంకా ప్లాన్ చేసుకోలేదా అండి
ఎందుకండి డెల్లగా మాట్లాడతారు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ మ్
ఇంకేంటండి అంటే మీరు మీ కు ఫేవరెట్ హరో ఎవరు
హీరో నా
హీరో
హీరో ఎన్ టీ ఆ రండి
ఎన్ టి యారా
ఆ ఏ ఏమని అట్లా అంటారు ఎన్ టీ ఆర్ ఆ అని
అహ హ అంటే ఎన్టీఆకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా అంటే ఎట్ల ఫ్యాన్ అయ్యారు అనేసి
అది మా ఫ్యామిలీ నుంచి వచ్చిందండి
ఆవ్ అవునా తెలుస్తుంది అప్పుడే
మ్
ఉన్న అంటే ఫ్యాన్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మొత్తం ఉంటారు
మ్
ఫ్యామిలీ మొత్తం ఉంటరు ఫ్యాన్స్
మ్
మ్ అంటే ఆయన చేసిన మూవీస్ లో బాగా నీకు మీకు నచ్చిన మూవీస్ ఏంటండి బెస్ట్ అనిపిచింది మీకు
బెస్ట్ ప్రతొక్క మూవీ అసలు ఇది బాగుందిడానికి నాక్ బా నచ్చిందింటే ఆర్ఆర్ బా నచ్చింది తర్వాతా జైలవకుశ బాగా ఇష్టం
ఆ బాఉంటుందండి అది ట్రిబుల్ ఆక్షన్ కదా
ఉం
మ్ నేను చూసానండి
మ్ చాలా బాఉంటది మూవీ అది
ఆ అవును మా అమ్మ వాళ్ళయితే ఆమూవి ఒచ్చినప్పుడల్లా అదే చూస్తా అంటారు
మ్
ఉం
ఇంకా ఏమండి
చెప్పాలండి
నేనే చెప్పాలా అండి
చూసారా అంటే మాకు హీరోనా పవన్ కళ్యాణ పియెస్ పీకె
పవన్ కళ్యాణా
ఆ అవును చిన్నప్పటి నుంచి అంతే చిన్నప్పటి నుంచి అట్లా అంతే ఆ ఆయన మంచిగా రెస్పెక్ట్
ఓ
బా నచ్చి ఫ్యాన్ అయిపోయానండి
ఆ
ఆ
అది ఇప్పుడు ఫోన్ పే
ఆవును మ్ ఇప్పుడు ఒక డైలాగ్ ఉంటుందండి అంటే ప్రతి ఒక్క హీరోస్ కి ఫ్యాన్ న్స్ ఉంటారు కానీ పీఎస్ పీకే కి మాత్రం భక్తులు ఉంటారు అది పీఎస్ పీకే ఫ్యాన్స్ భక్తులు ఉంటారు పతు
బక్రా
ఆ అవునండి అదైతే నిజం అది అయితే నిజమే
అ
ఉ
ఏండి
చెప్పాలండికేంటి విష ఏం చేస్తున్నండి
నను
ఇంట్లో అందరు బాగున్నారా అండి
బాగా ఏందు
ఆ బాగున్నానండి మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మీరుంలో
ఒక మ అందరూ పడుకొని ఉన్నారు కొంతమందిసిూస్తున్నారు
అవునా మీరు పడుకోలేదా ఇంకా ఆ అంతేలేండి
హ
ఎం చూస్తున్నారు మీరు ఎండో సౌండ్ వస్తుందండి
మీకు చె
మేమేమి చూలేదండి ఆ అమ్మతో కాలు మాట్లాడి ఇంకా మీతో కాళ మాట్లాడుతున్నాం
ఓ
అ సరే అండి అయితే
ఆ సరే ఏమనా చెప్పండి మొన్న
ఆ ఎందు ప ఏ చెప్పప్ప
అ
మీ పిజ లో స్నాక్స్ పెడతారా
అదో కడ తకువ నన్ గమ్ మకి
మా ఫిజి లో అయితే స్నాక్స్ పెడతారండి
వు
పనీపూరి అంటా
ఉ మ అదంతా జంక్ ఫుడ్ కదా అ
ఆ కానీ అప్పుడప్పుడే తింటాం కదండి వాళ్ళు పెట్టేది కూడా అప్పుడప్పుడు నిప్పటి మాసారా అంట అవి పెడతారు మకి
ఆ
ఉ ఆ సరే అండి అయితే మా వస్తుంది పడుకోవాలా బాయ్ గుడ్ నైట్ అ